హలో ధన్యవాదాలండి నమస్కారం అ ఈ రోజు మనం పండుగలు సంప్రదాయాల గురించి మాట్లాడదామండి
ఆ మాట్లాడుకుందాం మీ చుట్టుపక్కల ఎక్కువ ప్రత్యేకత ఉన్న ఏదైనా పండుగ గురించి చెప్తారా మాకు
మా మా ఊర్లో అయితే మేము ఎక్కువగా ఉగాది ఎక్కువ బాగా జరుపుకుంటుంటాం సంక్రాంతి ప్రత్యేకత అంటే సంక్రాంతి పండగ సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటాం
పోగి అలాంటివన్నీ ఏమైనా జరుపుకుంటారా మీరు
అవునండి
మా చుట్టుపక్కల అయితే ఉగాది పండుగ రోజు చనా పెద్ద పండుగగా భావించి చానా బాగా జరుపుకుంటామండి
అవునండి మేము భోగి రోజు చిన్న పిల్లలకి రేగుపండ్లు తీసుకొచ్చి తల మీద వేయడం అలాంటివన్నీ జరుపుతుంటాం
ఆ అమ్మా చుట్టుపక్కల కూడా అలానే జరుపుతుంటారు
అవునండి అలాగే సంక్రాంతి అనేది మూడు రోజులు పిండి వంటలతో రకరకాల వంటలన్నీ చేస్తుంటామండి మీరు
మా చుట్టుపక్కల కూడా అంతే కుడుములు అనేవి మా చుట్టుపక్కల చనా ఎక్కువ ఫేమస్ అనమాట మీ చుట్టుపక్కల
మా చుట్టుపక్కల కుడుములు చేస్తాము ఓలిగలు బొబ్బట్లు ఇలాంటి పిండి వంటలన్నీ చేస్తుంటాము
మేమైతే దీపావళిని దీపావళి రోజు పం దీపావళి దీపాలు పెట్టి శివాలయానికి వెళ్ళొస్తామండి మీరేం చెస్తారు
మేము ఇంట్లో దీపాలు వెలిగించి గుడికి వెళ్లి ఆ రోజంతా గుడి దగ్గర ఉండి ఆరోజు పూజలు చేసి వస్తామండి
ఆ
మీరు
శివరాత్రి రోజు జాగారం చేస్ సరేండి మా చుట్టుపక్కల అయితే మా ఊరు మొత్తం చనా ప్రత్యేకంగా చేసుకుంటాం అనమాట
అవునండి శివరాత్రి రోజు మేము నైటు అంతా మేల్కొని ఉపవాసం ఉపవాసంతో ఉండి ఆ ఆ జ జాగారం చేసి ఆ తర్వాత మళ్ళా మరుసటి రోజు ఆ ఏవనా తినడానికి తీసుకుంటారు అంతవరకు ఏమి తినరండి మా సైడ్ అయితే
మా చుట్టుపక్కల కూడా అలానే చేస్తారు కొంతమంది కాకపోతే
అ
జాగరణ చేయలేరునమాట
అవును
అ
ఇంకా ఆ వినాయక చవితి కూడా బాగా జరుపుకుంటాము మీ సైడ్ ఎలా ఉంటది మిస్ సైడ్ ఎలా జరుగు
మా సైడ్ ఐదు రోజుల్ పండగ జరు ఉంటాయండి మీ సైడ్
మా సైడు వినాయక చవితిర వినాయకుని మట్టి వినాయకుని తీసుకొచ్చి ఉ దానికి ఉ పూజ పూజ చేస్తారు పూజ చేసి ఫైవ్ డేస్ అంతా ఒక పెట్టుకొని కొంతమంది నైన్ టెన్ డేస్ వరకు కూడా పెట్టుకుంటారు ఇంకా బాగా జరుపుకుంటారు టెన్ డేస్ నైన్ డేస్ ల తర్వాత స్వామిని ఇంకా వే
మా ఊరి అంతటికీ ఒకే వినాయకుడు పెట్టి చానా బగ్ ఘనంగా చేస్తారండి మీ ఊర్లో
మా ఊర్లో కూడా అంతేనండి అలాగే దొరుకుతారు.
మా చుట్టుపక్కల కొన్ని ఊరు పిల్లల అయితే ఒక ఊర్లో ఐదు వినాయకుళ్లు నాలుగు పెడతారు.
అవునండి మా సైడు అంతే అండి గేరికి ఇలా ఒకటి రెండు మూడు అక్కడక్కడ అట్లా పెడుతుంటారండి.
ఆ
మీకు ఉగాది గురించి తెలుసా అండి ఉగాది పండుగ?
ఉగాది పండుగ గురించి తెలుసు కొంచెం కొంచెం పచ్చడి ఎలా చేసారు మీక ఏమైనా అనుభవం వు ఉందండి
ఆ పచ్చడి ఆరు షడ్రుచులు అంటారు కదా అండి. తీపి, వగరు, పులుపు, చేదు, కారం తీపి ఇవన్నీ కలిపిస్తే షత్రుసుులు అంటారండి వే పాకు వేస్తారు దాంట్లోకి అది చాలా బాగుంటుందండి.
తిన్నారండి ఎప్పుడైనా?
ఆ తిన్నానండి మేము ఉగాది రోజు చేస్తూ ఉంటాము. ఆరోజు? బాగా జరుపుకుంటాం కొత్త బట్టలు పెట్టి స అమ్మవారికి
మా సైడ్ పెడతారు గాని ప పచ్చడులు ఇవన్నీ ఇప్పుడు అంతగా తినిన్లా
అవును మా సైడ్ బాగా జరుపుకుంటామ అండి మేమైతే పచ్చడి చేయందు ఆ రోజు ఆ పండుగ అనేది చేయము. అయి
ఇంకా ఏమేం పదార్దలు చేసారండి మా సైడ్ అయితే ఉర్లగడ్డ తాలింపు, రసము పప్పు అన్నం అలాంటివన్నీ చేస్తారు బోడియాల అనమాట అవన్నీ
అవునండి వినాయక చవితి రోజు అయితే మేము చాలా ఆ ఇ వినాయకునికి ఏవైతే ఇష్టం ఉంటాయో అవన్నీ పిండి వంటలన్నీ చేస్తుంటాం.
మా సైడ్ అయితే ఉగాది తరువాత ఒక వారం రోజు శ్రీరామనవమి జరుపుకుంటారనమాట. శ్రీరాముడినికి సీతమ్మ వారి కళ్యాణం జరుపుతాడు గుడిలో
అవును మా సైడ్ అంతే ఆ రోజు శ్రీ శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం జరిపించి ఆ రోజు పానకము మ్ వడపప్పు ఇవన్నీ పంచి పెడుతుంటాము మేము. మీ సైరు పంచి పెడతారా అలా?
ఆ ఖ పంచి పెడతామండి
ఆ రోజంతా బాగా జరుపుకుంటాము. స్వామ్ అమ్ స్వామి దగ్గర ఆ అన్ని
రతం తీసుకొనోస్తారు ఊరి పెద్దలు
అవునండి ఆ ఆ రోజంతా
ఆ రామరాస్ రాముల వారి గుర్తుగా ఆ వన భోజనాలు మీ సైడ్ జరుపుతారా
ఆ వన భోజనాలు కూడా జరుపుతుంటామండి
మా సైడ్ అయితే ఈసారి చాలా బాగా జరిపనారన్నమాట అండి ఊరంతా అంతా ఊరి బయటా ఆ ఊరి బయటికి వెళ్ళేసి అంతా ఒక సాట వంటలు చేసుకొని తిన్నమా తిన్నారనమాట మీ సైడ్
మా సైడ్ అంతే అండి అందరూ బంధువులు కుటుంబము ఉండే వాళ్ళంతా చిన్న పిల్లలు పెద్దలతో అందరం కలిసి ఆ ఊరి బయటికి వెళ్ళి ఆ అన్ని సామాన్లు అన్ని తీసుకు వెళ్ళి అక్కడే వండుకొని మనకి పిండి వంటలు ఏవి నచ్చితే అవన్నీ చేసుకొని అక్కడే తినేసి అక్కడ పూజ చేసుకొని అన్ని చేసుకొని వస్తుంటాం చాలా బాగా జరుపుకుంటాం
రాత్రికి గుడ సరిపడే అంత భోజనం వండేసి అప్పుడే ఊర్లో ఏమి వంట చే బునమేసి మేమె చేసుకొని అక్కడే వచ్చేసి ఇక్కడకి వచ్చి నైట్ తింటాం అనమాట మీ సైడ్
మా సైడ్ కూడా అంతేనండి ఇంకా సంక్రాంతి రోజు మీరు ముగ్గులు ఇలాంటివన్నీ వే
ఆ బోగి రోజు నైట్ అంతా రంగోలి అంతా ముగ్గులు అన్ని బాగా వేసేస్తామండి
అవునండి ఆ సంక్రాంతి రోజు
హోలీ ఏమన్నా జరుపుకుంటారా మీ సైడు
హోలీ జరుపుతుంటామండి చాలా తక్కువ విలేజెస్ లో
ఆ మా సైడ్ అయితే బానే జరుపుతార అనమాట పిల్లలు పెద్దలు అంతా తెల్లర తెల్ల దుస్తులు ధరించి
ఉ
రంగులు పూసుకుంటారు
అ సంక్రాంతి రోజు ఇంకా ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా
స్పెషల్ అంటే ఏం లేదు అంతా తీపి తీపిచేసుకుంటారు ఎక్కువగా అంటే దసరా దసరా రోజయితే పెద్దవాళ్ల కి దుస్తులు పెడతారు
అవునండి మేము కూడా అంతే దసరా రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి ఆ తర్వాత టెంకాయలు అమ్మ గుడులు అన్నీ ఉంటాయి కదండి గుళ్లకు అన్ని టెంకాయలు కొట్టించుకొని వచ్చి ఆ తర్వాత భోజనం చేస్తుంటాము ఇంకా ఏమనా పిండి వంటలు చేసి టివన్నీ తింటుంటాము
మా చుట్టుపక్కల ఐతే పండుగ రోజులకి ఎక్కువ గుళ్ళకి వెళ్ నమాట ఎందుకంటే మా చుట్టుపక్కల ఎక్కువ గుళ్ళు ఉన్నాయనమాట మీ చుట్టుపక్కల
మా చుట్టుపక్కల కూడా గుళ్లు అన్నీ చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ ఒక టెన్ అలా ఉంటాయండి ఆ గుడులన్నీ తిరిగేసివస్తాము టెంకాయ్ కొట్టిచ్చుకువచేస్తాంతర
అవును
ఇంకా మీరు బాగా జర్పుకునే పండగలలో ఇంకా ఏవైనా ప్రత్యేకత ఉన్నపడగూరుంచెప్ ప్పండి కోన అనే పం కోన అనే పండుగ అయితే మేము బా జరుపుకుంటామండి
ఆ ఏం జరుగుతుందండి కొన రోజు అసాల్ ఏ అమ్మ వారికి గురించి అది
ఆ కోన రోజు చౌడమ్మాని మా ఊర్లో ఉంటుందండి మమ్మవారికి చాలా అంటే చాలా ఘనంగా బాగా చేస్తారండీ అది జ్యోతులు పెడతారండి జ్యోతులు బాగా ఆడుతుంటాయి
అంక్
ఆ రోజు బాగా గానంగా చేస్తుంటారుమ్మా భక్తులంతా వెళ్తారు అక్కడ భోజనాలు నిర్వహిస్తారు
మా సైడు అలాంటివేమీ చుసిన్లేదండి
అవునండి
చౌడేశ్వరి అమ్మవారని పెరినాన్ను
అవునండి చాలా ఫేమస్ అమ్మవారు అక్కడ
ఆహో ఇంకా శివరాత్రి రోజు మీరేం చేసుకుంటారండి మా సైడు శనుగులు గుగ్గులు అవన్నీ ఉలవాలు వాళ్ళ సందలు చేస్తామండి
అవునండి నేను కూడా శివరాత్రి పండుగ రోజు శనగులు గుగుళ్ళు ఉలవలు ఇలాంటివన్నీ ఉడకబెట్టి అవి అమ్మ దేవునిక్కీ నైవేద్యంగా పెట్టి అవన్నీ మేము కూడా తింటుంటామండి అవే మెయిన్ ఇంపార్టెంట్ అవేనండి అవి లేందే అసలు
కృష్ణాష్టమి రోజు మీరు వేషాలేస్తారండి నిన్న చుట్టుపక్కల అక్కడైతే చాలా వరకు పెద్దవాళ్ళతో సహా వేస్తారనమాట
కృష్ణాష్టమి రోజు అయితే మేము మా చిన్న పిల్లలకు గెటప్ఆ కృష్ణుడి గేటప్పు గోపీకలు గేటప్పు అవన్నీ వే
ఆ మా ఊర్లో అయితే నాటకాలుగు జరుపుతారండి అనమాట కృష్ణులాగా కథలు చెప్తారు హరి తను కృష్ణునికత చెప్తారు
అవునండి
శివరాత్రి రోజయితే శివ శివరాత్రి రోజు శివాలయం గుడిలో శివుని గురించి అంత కథ తలు చెప్తారు మీ సైడ్
అంతేనండి శివాలయానికి వెళ్ళి అక్కడ భజనలు అలాగే శివునికి సంబంధించిన ఏదైనా ప్రత్యేకత గురించి అలాంటి దాని గురించి చె ఇట్లుంటై అవన్నీ నైట్ అంతా రాత్రి అంతా మేల్కొని చేస్తుంటాము వింటూ ఉంటాము చాలా బాగా జరుగుతుందండి
చాలా వరకు చుట్టుపక్కల పండగైతే చాల ఘనంగా జరుపుకుంటాం మా సైడ్ పండగలంటే అదో ఉత్సాహం
అవును ఇంకా మీరు బాగా జరుపుకునే పండుగల్లో ఏమైనా ఉంది చెప్పండి
ఆల్మోస్ట్ అంతే అండి
అవున
అ
ఇంకా ఇలాంటి పండుగలు సంప్రదాయాలు కట్టుబాట్ల గురించి ఈ రోజు బాగా తెలుసుకున్నామండి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి
చెప్పండి
ఈ రోజు మనం పండుగలు సంప్రదాయాల గురించి బాగా తెలుసుకున్నాం కదా అండి
ఆ మేము ఉగాది పండుగ రోజ అయితే అఖండం పెడతాము
సరే అండి ధన్యవాదాలు
ఈసైడ్ ఆఖండాలు పెడతారా